హలో ఏం చేస్తున్నావు
ఏం లేదు హాస్టలో ఉన్న
ఆ
హస్టల్ హస్టల్
హాస్టలా తిన్నావా
తిన్నాం మీరు తిన్నారా
హ్మ్ మీరు ఎందుకు లే మనం ఒకటే కదా
ఆ ఓకే
హ్మ్ రెక్స్పెక్ట్ ఏం వద్దంతా
చెప్పు
హ్మ్మ్ ఇది మీకు ప్లేస్మెంట్స్ ఏమైనా జరుగుతు జరుగుతున్నాయా కాలేజ్ లో
ఆ జరుగుతుంది ఒకటి పామోక అని కూడా జరుగుతునై రీసెంట్ గా
ప్లేస్మెంట్ ప్లేస్మెంట్స్ జాబ్ ప్లేస్మెంట్స్ కంపెనీ ప్లేస్మెంట్స్
ఆ అట్లా వచ్చినవా ఉమ్ ఆ మెడి మెడికల్ కోడింగ్డి ఒకటి ఒచ్చింది, జరుగుతున్నాయ్ అంతే
అంటే ఎవరు కంపెనీ వాళ్ళు
కంపెనీ ఎవరో తెలియదు సెల్మి కోడింగ్ గాని ఇట్లా అచ్యఅంట.
అంటే ఇంటర్వ్యూ ఉంది ఎష్లో
ఎస్ ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు రీసెంట్ గా వస్తారంట చేపరంట.
మా కాలేజ్ లో చ అంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయ్ అన్నారు కానీ ఇంకేం జరగట్లేవు. జస్ట్ ప్రాజెక్ట్ గురించే డిస్కషన్ అయితుంది. ఉమ్
మా దాంట్లో కూడా జరుగుతున్నాయ్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్స్ అంతే
ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు మీరు?
మెంటర్షిప్
ఉహ్ ఉమ్ అంటే ఏం యూజ్ చేసి?
ఉమ్ గ్రీన్ వే చేయడం. హర్బల్ క్రీమ్స్ యూస్ చేయాలి
ఆ అదొకే బట్ ఉమ్ అంటే ఏం ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు నాచురల్ ఏనా కెమికల్స్
నాచురల్గానే చేసాం
నేచురల్ గా అంటే ఉమ్ ఫ్రూట్సా వెజిటేబుల్సా ఆ?
ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ తోటి అండ్ ఒక రైస్ తోటి ఒక రైస్ తోటి అట్లా చేస్తాం.
అంటే ఆల్రెడీ చేసిందే చేస్తున్నారా? అంటే వేరుగా
లేదు అది లెడ్ మా అబోనా క్లాస్ అమ్మాయ్ ప్రైమ్ చేసింది అలా చేయకూడదు అనరు, మనం కొంత క్రియేట్ చేద్దాం అని చెప్పారు అంతే. ఉమ్ మీర్ ఇంగ్లీషులో ఏంటి?
యోగిస్ ప్రచస్కటీ చేస్తున
అవునా
ఉమ్
చెప్పండి ఇంకా అక్క